హలో అ ఎస్ న్నావ్ మ్ ఇప్పుడే మాట్లాడినా అదే ఆ అమ్మ వేరే అక్క అక్క వాళ్ల ఆడ లేరని చెప్పింది కదా ఒక అక్క అనింది కదా ఆ నెంబర్ ఇచ్చింటే ఆ అక్కతో మాట్లాడిన ఆమె ఇంట్లో ఉందంట
ఆ
అమ్మా ఇంట్లో ఉందని చెప్పింది ఇప్పుడే మాట్లాడింటే ఇంకా ఆ పీజీలో నేను ఇంట్లో ఉన్నారా ఆ పీజీలో అంకుల్ ఒక అంకుల్ నెంబర్ ఉందంట ఆ పీజీ వాళ్ళది
అవునులే అవునులే
కుల్ అడుగుతాను ఆ అడుగు ఒకసారి వే వెకెంసీస్ ఉన్నాయేమో అని అడిగింది
అవును ఆ
అనింటే సర్లే నక్క పెట్టండి నేను అడుగుతాలే అని చెప్పినా
ఆ
ఆ అదే చూస్తావునింటే దీని గురించి మాట్లాడ్ తానినం
ఆ అంతే ఒకటిన్నర కిలోమీటర్ అన్నావ్ కద ద బ్యా ప్లేట్ కూడా దాంతో తినేసేసి ఒకేసారి మధ్యాహ్న నుంచి అన్నావు కదా పొద్దనుంచి ఉండదన్నావు కదా
మ్
ఆ తినేసేసి ఒకేసారి ప్లేట్ బ్యాగ్ లో వేసుకొని దాంతోనే పో మళ్ళీ ఊరికే ఇన్ని ఇంత దూరం రాక ఉన్నా ప్లేట్ కూడా బ్యాగ్ లో పెట్టుకొని పో ఒకేసారి సరిపోతుంది టాది మళ్ళీ వచ్చేటప్పుడు నైట్ ఒకేళ ఆకలైతున్నది అనుకో తినేసి పైకి రా లేకపోతే కనక మీకు పైకి పోయే ఓపీక ఉందంటే పైకి పోయి బ్యాగ్ ఆడబెట్టేసేసి మళ్ళీ ప్లేట్ తీసుకొని వచ్చి తను సరిపోతది అంతేకదు
అంతే అంతే
ఆ అవే బెస్ట్ వచ్చా చూడు ఊరికే మలా సార్ కిలి రాకుండా పోకుండా అంతే కదూ
ఆ
అంతే కదు
ఆ అంతే
ఆ ఏమి వినబరాడం లేదా
వినిపిస్తాంది వినిపిస్తాంది అదే ఇంకా ఏం కథ ఏమ్ అనేసి
ఏంలా నువ్వే చెప్పాలా ఏం ఇప్పుడేం తినేలా బయట పోయి
ఏం తిన్ల
ఏం తిన్లేదా నేనా నేనా అ ఇడ్లీ ఇడ్లీ పిండి మొన్న ఉన్నింటే ఇడ్లీ పిండిలో కొంచం తక్కువ వచ్చ కాదని గోధుమ పిండి కలిపిినయి అది అవి తినేసేసి ఇప్పుడే రెంసేపు పైన ఉందాంలే చల్లగా ఎంత వేడి పెడతుందింటే అంత వేడి పెడతుంది బెంగళూరులో కూడా అట్లేంద
ఆ అంతే అంతే కదా అంటే ప్రొజుడ అంతా ఉండదు దాని అంత ఉండదు ఆ ఊరంతా కానీ ఉండడం అైతే అ ఉంది
ఆ ఇక్కడ ఆడు కంటే రోజం తక్కువ ఉన్నాయిలే
ఉ నాడి గంట కొంచెం తక్కువనే
అంట వీడుంద
ఓ అదే వేడంటే ఎండేంత అంతగా పెట్టట్లే గాని ఉక్కుపోతా నార్మల్గా
అది ఇప్పుడు వైశాఖ మాసం కాబట్టి అయిపోయిందే మొన్నని
అ
కాబటి శాఖ పెడతండావి ఎండ పెట్టది టమాటా పెట్టనంతదే ఇప్పుడు ఇప్పుడు ఇంకొచ్చేది జ్యేష్ట మాసం కాబట్టి ఏం పెద్ద ఏం ఉండదు ఇకా తగ్గుతా వచ్చంది ఆ తగ్గుతా వచ్చా ఇంకంటే ఇంకా మా ఫ్రెండు పెళ్ళింది జూన్లో ఆ అప్పు వలన వద్దా అని ఆలోచిించా ఉండ
అ
ఉహ్ అదే మీ త్రివేణి సౌమ్య వాళ్ళు ఏడున్నారు
సౌమ్య ఉండేది కోడి నెస్ట్ ఆపిల్ల ఉండేది వైట్ ఎక్కడ బా ఎక్కడనో అది చెప్పింది లొకేషన్
అవునా
ఆ మనస ఉండేది దూరం కొంచెం మాసా ఔట్స్కట్స్ లో ఆ అఔట్స్కట్స్ లో ఉంటాది కొంచెం బెంగళూర్ క తన్నింటి దగ్గర్లో లా ఉందంట ఇంగా మళ్ళీ ఇప్పు ఆడుంద ఏమో మళ్ ఇంకోటి మారుతా అంట ఇప్పు ఎవరికి ఇంటికి వస్తదంట మానస వాళ్ళ ఊర్లో దేవత ఉందంట ఇంటికి వచ్చదంట ఆ ఊరికనే ఇంటికి వచ్చదంట ఆ దేవర ఇంటికి వచ్చాదంటే ఇ మళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ నెల మొదటి ఇట్లో నుంచి కాబట్టి ఇంకా ఫాక్స్ కాను వేరేది ఏమైనా చూసుకొని
అంటే వేరే ఇన్స్టిట్యూట్ లో వేరే క్లాసెస్ లోకి పోతందా
్యూట్ కాదు నార్మల్ గా ప్రొడక్షన్ సైడ్ చెప్పిందా నీకు పదహైదు వేలు ఇస్తారు అని పదహరు వేలు ఇస్తారని
ఆ సౌమ్య కూడా అంతేనా
సౌమ్యగాల్ సౌమ్య ఇన్స్టిట్యూట్ నార్మల్గా ఐటి సైడ్ మాంసా హ ఆ తను మారుతాదంట అదే ఇప్పుడు అది ఫాక్స్కాన్ అయితే పదహారు వేలు ఇస్తారంట మొత్తం దానికి ఫుడ్ గిడ్డు అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే పిలుసుకొచ్చారు వాళ్ళే పిలిసిిపోతారు
హ్మ్మ్
తేకి పదహారు వేలు పీజీ గీజీ మొత్తం అన్నిీ ఫ్రీ
వేలు
ఆ అందుకే వేరేదే ఇప్పుడు వేరేదే పోతుాంది ఏం మారిన కాగాని అంతే అ డబ్బులే
అవునా
అంత డబ్బులే ఇంక కొంచెం వర్క్ కొంచెం తక్కువ ఉండేది అయితే మేలు కదా
అవునులే అవున్లే
అని అబ్లా అది చూసుకుంటా అనింది వాళ్ళు వదులి పెడతారు వాళ్ళు పలుచకొస్తారు వ్యాన్లో అన్న బస్సులోన అన్నా పళ కంెనీ వివహికల్ ఉంట అంట
అవునులే
ఆ అని చెప్పింది ఇంకా ఇదే ఈ పీజుల గురించి మాట్లాడుతా ఉంటే
హిం
హ్మ్మ్
సౌమ్య ఆడే ఉంది కదా సౌమ్య ఈ మామూలుగా సాఫ్ట్వేర్ సైడ్ పోయిందంటావె
ఉమ్ సాఫ్టువేర్ సైడ అదే కూడా ఇప్పుడు కూడా ఆ పిల్ల కూడా మొత్తం ఇప్పుడు కూడా పిల్ల కూడా సౌమ్య కూడా చూసాదంట ఏం ఆడే ఉంటాదిలే అదే నాలు నెల అయింది ఇంక ఏం రావడంలే ఐటీ సైడు నేను కూడా వదు అనుకోని నేను కూడా ఎంబీర్ సైడే చేరాలనుకుంట నానే అనింది మళ్ళా ఇప్పుడు ఆ
అట్యితే మళ్ళీ ఇరవై ఐదు వేలు ఇంకా వేస్ట్ పోయినట్టు ఇది మళ్ళీ డెబ ముప్పై వేలు
ఉ ఏమో వాళ్ళు ఇంట్లో ఒప్పుకోవద్దా ఈ పిల్ల అంటే ఊరికే వాళ్ళ అక్క కూడా ముందు చూడు డు ఉండు ఉండు ఒక దాంట్లో నిలకడ ఉండు అనింది
అవునులే
ఆ ఇప్పుడు మననే పోయి టీసీఎస్ ఎగ్జా రాసి వచ్చిందంట వాళ్ళ జాబ్ చేసిన వన్ని ఎల్పీయూ యూనివర్సిటీ
ఏంది జాబా ఆ చదివింది అదే కదా ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు కదా
ఎల్పీయూ యూనివర్సిటీ అంటే ఆర్ట్ ఆటోమేటిక్ గ వస్తది దాంట్లోనే
అవునులే మళ్ళ వాళ్ళ అన్న ఉన్నాడు ఇంకేం ఇ రెఫర్ చేయమనొచ్చు కదా
వాళ్ళన్నా ఉండేదీ మెకానికల్ సైడ్ వాళ్ళన్న జరిగింది మెకానికల్ సైడ్ అదే ఇంకా ఫస్ట్ ఇ చూడాల వాళ్ళ బావుండేది కంపెనీలోనే బిజినెస్ అకౌంట్స్ ప్రకారం ఇంకా ఉండేది వాళ్ళబావుండేది చేసేది ఐటి కంపెనీలోనే క్యాప్‌జెమిని లోనే ఉండేది ఉండడం అయితే
అవునులే
బిజినెస్ అకౌంట్స్కి సంబంధించినదంట
అవునా వాళ్ళక్క ఇంట్లోనే ఉంటద ఊరికె గమ్మున
ఆ అంటె ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఆమె ప్రెగ్నెంట్ కద
ఆ ఉంద ఆ యప్పనే పోయిచ్చంటాడా వాళ్ళ బావ
ఆ ఆమె వాళ్ళ అక్క ఉండేది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే యాడో ఉంది ఆయాననే ఆ పోత వీకెన్డి వస్తుంటాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మామూలుగా అయి అంటే సెటిల్ అవ్వాల అక్కడే అని ఉన్నారు ఇంగ ఇప్పుడు ఇట్ల జరిగిందనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళత్తోలు ఇంట్లో వాళ్ళఇం ఇంటి యాడు వాళ్ళ ఆయన ఎక్కడికి పోతంటే ఈమ కూడా అక్కడ తిరుగుతంటది వాళ్ళ ఆయన డైరెక్ట్ వస్తే వాళ్ళ అమ్మగారి ఇంటికైనా వస్తారు లేదంటే వాళ్ళ అత్తగారి ఇంటికైనా వస్తాంటారు ఈమె ఆడుంటే ఆడొస్తా ఆడికోసంటాడు అంటాడు వారు వారానికి వారానికి
అంతేలే
వాళ్ళత్తామామ ఇద్దరు గవర్నమెంట్ సర్ సే
అవునా అవునులే ఈ పిల్ల పెద్దదే వాళ్ళబ్బా వాళ్ళ భర్త కూడ పెద్దవుడే కద
ఆ పెద్దాడు పెద్దాడు ఆ పెద్ద పెద్ద
ఆ ఇంగేమి
ఏం లే అమ్మి నువ్వే చెప్పాల అదే నేనేే మాట్లాడుతా నిన్నాము
ఆ
దీని గూడ ఏం. చి ఇప్పుడు ఇంగ నువ్వు నేను నీతో మాట్లాడ ఆపేస్తే ఇంక మళ్ళా వీళ్ళతో పీజీ అయిప్ప నెంబర్ ఇచ్చిందా మాట్లాడితే ఆ యపోతో మాట్లాడితే ఇంపనా పిజ్జా అని నిన్న కూడా మాట్లాడినా ఇంపన బీజీ దాంతోనే వేకెన్సీస్ లేవన్నారు మళ ఇది ఇప్పుడు జేపీ నగర్ అంట మళ్ళంగా అడగాల వేకెన్సీస్ ఉన్నాయో లేవో అని
అంతలె అడుగు అడుగు. అడిగి ఒకవేళ డబ్బులు ముందే కట్టమంటే కట్ట సే సార్ పోత లేదంటే అడిగిపోయి నాకైనా కట్ట చ
ఆడివేనైనా కదా కట్టచ్చు వేకెన్సీస్ ముందుగానే చెప్పి పెట్టాలా.
అవును ఆట వేనా ఇచ్చారా
అదే చెప్పి లేదంటే అడ్వాన్స్ అయినా పే చేస్తే ముందే
అంతేలే
ఆ ఎప్పుడైనా పే చేయాల్సిందే ఎప్పుడైనా ఈ వారంలో పోవాల్సిందే కదా నేను.
అవునులే
ఉమ్
ఊ మ్ ఎప్పుడు శనివారం నైట్ పోయి ఆదివారం పొద్దు
ఆ హా
ఆదివారం పొద్దున పోతే
ఈ రోజే కనుకుని ఎప్పుడే పెట్టారు వాళ్ళకి ఫోన్ చేసి. కీ ఏమన్నారు. పద్ ఏ రోజ అయినా గాని అవైలబుల్ గా ఉంటారంట పొద్దున్న నైన్ టు సిక్స్ వరకు ఆఫీస్ అయితే ఉంటుందంట ఓపెన్ లో వక్టార్ది. ఆదివరం అనికుళ
అవునా ఉమ్ అవునులే
ఉమ్
ఇంగేమీ ఏం చేస్తానవు ఏం కత ఆంగా ఇంగా పోతే ఫుల్ బిజీ బిజీలే ఇంగా పోతే కనక
దాంతో చదుకుంట ఉండాల నాలుగు నెలే అంటలే నాలు నెలల తర్వాత నుంచి ప్లేస్ మెన్స్ కి ఎగ్జామ్ పెట్టి అలో చెప్పస్తారంట
అవునా
గట్టిగా కూర్చుని ఉండాలంటా ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులులన్నా అయిపోతా ఉంటే
అవునులే ఉమ్
ఇంగ అదే చూస కుంటా ఉండాల మనం ఏమంటే ఎగ్జామ్ పెడతారంట ఆ ఎగ్జామ్ లో రికమెండేషన్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని అసైన్ చేస్తారంట వాళ్ళు కోడింగ్ ఇస్తారంట మనం రాయాలంటా
మనమే రాయాల ఖచ్చితంగా వాళ్ళం అంటే వాళ్ళ ఏం మనకేం చెప్పారా కొంచెం
ఆహా ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఇప్పుడు ముందు నుంచి క్లాసులు వినింటాం కదా లాజిక్ క్స్ అవన్నీ చూసుకోవాలంట ఒక నాలుగుో నాలుగు ఐదు కోడింగ్ లు ఇస్తారంట కొంతమంది వాళ్ళ ఒ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు అసైన్య ఇస్తారు కాబట్టి మన అదృశ్యం మనకు ఒకవేళ లూజ్ వాళ్ళు ప రానుకో రెండు కోడ్లు రాసిన గానీ ఎలిజిబుల్ చేస్తారంటా
ఆ వాళ్ళు ఎలిజిబుల్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంది ప్రాసెస్.
తర్వాత ప్లేస్మెంట్స్ వస్తా ఉంటాయి మన మెయిల్ కి మనకి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేస్ ఉంటా ఉండాలి వెకటార్ దగ్గర ఊ సరేలే అయితే ఉం
ఆ సరే సరే లె.